ఆ
అట్లా అంటున్నారు ఏమై ఏ చూడాలే ఇగా లొల్లి అయితది కావచ్చు అనుకుంటారు లొల్లి అంటే ఏం మంచి తనంతో ఉంటాం గానీ హెల్ప్ ఇప్పుడే గాద తర్వాత కి మొన్న మోస్ ఈడ పెట్టనీయరు గదా
ఇదేలాస్ట్ ఇగా ఇప్పుడే చాన్స్ అయే
ఇంగ అందుకే చూస్తాను అమ్మ వాళ్ళు ఇగ అమ్మ కొట్లాడుతది మా కెళ్లే గాని నాన్ననే వాడానిత్తాడో పడనీయడో ఇగా పెళ్లి అయినాక మనకి ఏం వచ్చేది ఉండదు మరి ఎట్లా ఇగా చేసుడు అని చూస్తానము
హు అడిగీరా మీర్ అంతా ఇంత అని మరి
మేము అట్లా నక్లెస్ నక్లెస్ అన్నమ్ అంటే మా నాన్న అంటాడు ఇనుము బాగానే ఉంది చేయించు కొత్తపారి అందరికీ
ఉ
తీసుకస్తా పారే మారి కింద మనిషి కింద మనిషి పది తులాలు చేయించు కత్త పార అని ఎగతాళి చేస్తాడు
ఆ ఇప్పుడు కొనేటట్లు లేదు గదా ప్రస్తుతానికి అయితే బంగారం కొనేటట్ లేదు కాబట్టి ఇగ తప్పదు
ఉ తప్పదు అయ్యేటట్లు లేదు గానీ ఏమో మళ్ళీ మాయ ఆయనకు గూడ అంతో ఇంతో ఉంది గదా ఉంది కాబట్టి మళ్ళా మాకు లేదు గదా ఇటు ఆ అక్కలకి లేదు మాకు లేదు కాబట్టి ఇగ దయ చూపాలు అనేసి అంటానం మేమే
ఉ
మళ్ళా ఇప్పుడు ఆమె వచ్చినావే ఇబ్బంది వెడితే అంటే రానిత్తదో రానీయాదో పెడుతదో పెట్టదో ఉంటారు కదా కొంతమంది మన చెంకినోళ్ళు
పెట్టినా పెట్టకున్నా పెళ్ళికి ఉన్నత్ చాన్స్ సో ఇగ పెళ్ళి అయిపోయినాన్ అక్క ఏది అడిగేటట్టు మనకు ఉండదు అడగలేమువాళ్ళకు పెట్టేటట్టు చాన్స్ ఉండదు
ఉండదు అందుకనే వాళ్ళు పెడతారు తర్వాత వెడుతాన్న గూడ సెట్ గాదు మళ్ళా ఏదన్నా ముందు మాటంటే ఏం గాదు గదా అనేసి అనుకుంటాను అక్కనే నేను అడగుతే అక్ కంది గదా ఈ నెక్లెస్ ఒకటి చేయించపోతే థర్టీ లాక్స్ ఏవో పోతున్నట ఎకరం షేరి పది గుంటలు అయితే ఇద్దరు పొత్తుల అర ఎకరం ఇంకేదైతే తళకు బుద్ధి ఉంటే ఇద్దరుకి చేరి ఆర ఎకరము ఏదో ఒకటియితే ప్లాన్ చేసుకుందం పదిహేను పదిహేను గుంటలో వాళ్ల బుద్ధి ఉన్నంత వేడుతారు అని ఇగ అంటంది ఇగ అది ఎట్ల అవుతదో ఏమను బావ తొలిపియేటోడు. మీ అందర వొదలిపెట్న ఆ ఆ ఆ
ఆయన ఒక్కడు జాల్తీ
చాలా అయినాక్కడు. మా గూడా వాతది అలా టైల్సు ఏంట కానీ ఆర్నన్ తావంద్రం ఇంగా వెస్ట్ చేయ
హు
ఆయన కూడా అన్నాడు. నక్లీస్ నక్లీస్ పెడితే సాలు మకైతే రూపాయోందు. బట్టలు కూడా అవసరం లేదు. చెరి నక్లేస్ పెడితే జాల్ అనేసి అన్నాడు. ఆయన ఫస్ట్ ఉన్నట్లే అంటుండు.
అప్పుడు రేటు తక్కువ ఉంది. కాబట్టి నక్లీస్ అయిన ఏం లేదు నక్లీస్ ఇంకా ధనమ్మ ఇంకోటైనా అయినా ఏం కాదు గాని ఇప్పుడు ఉన్న రేటుకు కొనడమంటే కష్టం కదా
కష్టం ఇగా మూడు లక్షలు, మూడు లక్షలు అయితది. నాక్లిస్ అంటే ఇప్పుడు సరే రెండు తులాలనుకున్నా కూడా తులానికి నలభై ఎనిమిది ఉందటగాద. సరే లక్ష యాభై యేసుకున్న మూడు లక్షలు. రోడ్ తులాలన్ తులం రొండు తులాలకు చిన్నగా అయితది. ఇంగా ఏం చేస్తారో, ఏం చేస్తారో. ఇగా తమ్ముడు బాధపడుతాడు. మీరు నాకు పెళ్లి చేబట్టి వేరు గొట్నారా. అయితే మాత్రం నేను బతుకనే, బతుకను అన్నంటున్నాడు. ఇగా ఎంట్లుంటాందో. ఇగా అట్లా చేస్టోడివి. మరి బతుకన్నాటోనివి మరి మాక్ అంత ఇంత మెచ్చినంత ఇస్త అయిపోద్ది కదా అని మేమ్ అంటానం. ఏమో ఆడేట్ల చేసుకుంటాడో కట్నం పదిహేను వచ్చినా ఐదు మార్సెడ్ చేచినా మిగిల్నాయి. ఆలు తీస్కుంరాని అని వచ్చే పది లక్షలు పెళ్ళికే అయిత్తాయి. చాలా అనేసి చూస్తారు. ఆళ్లకు కిల్ దేవరా ఉంటే దానికి అందజేయాలే, ఉపలమ్మని పెట్టుకుంటారు. ఇగ్ ఇనే ఉంటాయి. కదా కుదిరితే.
ఆ ఆ ఇప్పుడు పెళ్ళి కుదిరితే ఇగా అన్ని జేయలే.
లే అందుకనే ఇగా చూస్తారు. ఏమో ఎప్పుడు పోతారో మరి. మరి రమ్మని ఫోన్ చేస్తున్నారన్ తుకే
ఇగా ఉగాది యెల్నాక వోతారు కావచ్చు.
ఆ పోతారు గావచ్చు. తమ్ముడు డ్యూటీలో ఉన్నాడుగా మొన్న జాతరకే రాలేదు అసలు ఇయాల ఫ్రీ ఉన్నప్పుడు తే పోతరు కావచ్చు వనుకుంటాను
మీరు ఓరా మరి పోతే
ఆలు పోయే టైంకి పిలిస్తే పోతాం. ఇగా మీమేమన పుల్లలు పెడతాం అనిపిస్తే మా నాన్న పిల్వగూడ కూడా పలువాడు.
గేట్లుటదా ఆడబిడ్డలు అన్నప్పుడు పోవాలే సూడలే ఆడబిడ్డలు మేచ్ తేనే అయితది ఏదైనా
ఆ తమ్ముడు అట్లే అంటాడు. మీ తర్వాతకే ఎవరేనా అంటాడు. కానీ ఇగా పూసుకునా ఆవా నెంబర్ తీసుకుండంట ఆళ్ళిద్దరు మాట్లాడుకున్నారంట మమ్మల్ని దేకర ఎవరైనా భార్య హచ్చినాక అక్కజేల్లల్ని కొంచం తక్
అంత్ అంతే అంతే
అది కూడా నిజమే కావట్టి ఎట్లుంటదో ఇగా
అయిన ఒకే అనిపించి ఫోన్ నెంబర్ తీసుకుంటే అయిపోయ్ రో టచిల్నే ఉంట్రు.
అంతే
ఉహు
అదే ఎంట్లుంటాదో చూడాలి. అసలు అదే ఉన్న ఇది ఒక్కసారి కదా తర్వాతికి మన్నా రమ్మన్న రావు. డబ్బులు అయినా ఏద బంగారం అయినా.
అంటే తర్వాత తర్వాత రాదు ఏదైనా
రావు అందుకని ముందే మాట్లాడుకోవాలి ఒకసారి అక్కోలా మాట మీద ఉన్నాను మేమో నా తీస్ మీద ఉన్నా ఎట్లు ఉంటు ఏదన్నా ఇద్దరు కసి సమానం అన్న అంటే ఒక ఒకరు ఎక్కువ లేదు ఒకరు తక్కువ లేదు అన్నారు వాళ్ళు మరి ఏడున్నారుఇద్దరు సమానంగా పెడతా ఉంటారు కానీ ఆ సామానమైన కూడా ఎంత పెడ తార ఆనే మా అమ్మయికి సపోర్ట్ ఉన్నదిగా మా నాన్న నాన్న త నాన్న నానిపియాల ఇక రోజు
ఎంత నా అనిపించినా ఆయన మనసుకి వెళ్ళి రావి కదా మీరెంత విత్తనాలు పెట్టిన ఏ ఉన్నది ఇప్పటికే ఈ ఆఖర్ కాకపోతే ఎం కాకపో కర్స వళ్ల్ల
అద అద అట్లా ఇంట్లో ఉన్న డబులు అన్నీ అయిపోయినాయి కాబట్టి బాగానే అయ్యేనా మామన్న వాడలేస్త పపోదు
అంతే అంతే
అయిపోమని మన పరిస్థితి మ తినక అట్లా వేసుకున్నాడు కాబట్టి ఇట్లాంటంద అయ్య అదే చూస్తాను ఏమో అడుగుతా ము అన్న మన్నడు దాకా ఇట్లా జరిగింది మీర ఎట్లా అడుగుతారో అంటదేమో మామ్మమ్మళ్లా ఎప్పుడ ఎ మా అనేది తెలియదు అపరిచితురాలు కంటే ఎక్కువ ఇది అం ఇే అ
ఇవళయినా కొడుకు రోడ్లపాలు కావద్ద అనుకుంటారు కదా
అంతే ఇక అప్పుల పాలు కావద్దంటే ఇక చెరి పది గుంటలు రలో అట్లు కాసిస్తే ఆడికి మీ తృప్తా కదా
తులారాశి ఏడు
ఇ ఎట్లా ఉంటంది రాసిిస్తే బాగుంటుంది
చేరళ్ళ వచ్చే చేతిలో పెట్టే అయిన అన్నం పెడతారు సైలెంట్ గా ఉంటాడు కాని రాసిస్తే ప్రసక్తి తెలియదు
ఆహ చూడాలి ఇక ఎట్లా ఎత్తలో ఇం చెత్త ఇక మొత్తం ఆయన మన్నా ఇకమె వచ్చినాక ఏం చేయనీడు చెయ్యరు కాబట్టి ఏమంటాడు మరి
మీరు ఇప్పటివరకు ఏ మడగలే
ఎప్పుడు అడగలే మేము ఇక పెళ్ళికి ఏ అడగలే ఇప్పుడు కూడా ఏం అడగలి ఎప్పుడు అడగలే అది
అంటే ఇప్పుడు సంబంధం అయింద అన్నగా నుంచి అయినా మరి ఆడబిడ్డ కట్నం అది
ఆ అ అడిగ నా అడిగి ఆడుగుదల కానీ మీమందం అయితే వచ్చేటి లేవు కదా ఎట్లా ఎట్లా అని అంటా నవ్వుకుంటారు ఇదే ఆ పెళ్ళ కన్నా ముందు మీ ఆడపిడి వెళ్తాడుో గర్చిపోతాట్టున్నాంేమ అనేసి అన్నాడు కానీ ఇంక ఎట్లా ఉంటుందో అది ఒక ఫిక్స్ అయితే మనం మాట్లాడితే బెటర్ కదా ఫిక్స్ కా ముందుకే మాట్లాడదాం వేరే సంబంధం వచ్చింది పదిహేను లక్షలు వాళ్ళే ఇస్తున్నారు వీళ్ళు అడగ ముందుకు కానీ వాళ్ళ నాకు జుట్టు తక్కువందని వాడు ఆమెను చేసుకుని అన్నాడు కర్రే ఉందని
వ
ఉ నల్లగు ఉంది జుట్టు తక్కుంద అన్నాడు చేసుకుని అన్నాడు
ఆ
మరి జుట్టు కావాలట జుట్టు
జుట్టు కావాలంటే సగరం లేదా విగ్గు లేదా పెట్టుకోవాలంటే
అ మరి నేను అట్లా కూడా అన్నా నేను ఇప్పుడు గుం డు చేయించుకున్నా కదా అట్లనే చేయించుకుంటుా అంటే ఇప్పుడు నా గుట్లేదని బాగున్నాను వదిలెత్తలేడు గారా అని కూడా అన్నా
ఆ
అ అంటే కూడా అన్నా కదా నీకు జుట్టు చాలా ఉన్నది మళ్ళా నువవు కావాలని గుండు కొట్ తిను మరి అంత జుట్టు పెరుగుతుంది కచ్చితంగా అనీ కుండడు అంటతు ల్ చేం్ కూడాగు అ జిడ్టు దగ్గర పోతుంది మన బాధ జుట్టు మరింతంటే బాగుంటారు కదా అనేసి ఏ వాన కోరిక
లేని చుట్టు దేవాలంటే తేలేం కదా ఉండే అంటే ఉంటది
అదే ఊళ్ళ వాళ్ళు కూడా అడుగుతున్నారు
హ
ఎట్లు ఇద్దరు ముగ్గురు అన్నారంట అన్నారంట కానీ ఊళ్ళో అసలు చేసిపోద్దంటాడు మా నాన్న ప్ర సంబంధాల లే ఉఊళ గణస్తర చేసిపోతాంటను
అమ్మా ఎందండవుఊలే
ఉన్నారు అమ్మాయిలుకి పోచ్చడు మంద ఉన్నారు ఉప్పురి పిల్లలు గాని అందరు చిన్న పిల్లలు లేదు మాములుగా ఇరవై పంతొమ్మిది సంవత్సరాల్లో ఉన్నారు
కాదు లవ్ చేసిిన అమ్మాయి
లవ్ చేసిన అమ్మాయిమొన్న పెళ్ళి అయింది మొన్ననే అయింది మొన్న ఆరో తారీఖ అయిది
ఆ
ఆరో తారీఖు అని మేము మూల అందుకేగాని అక్క ఇట్లా వేరు అన ఇట్ల అమ్మ ఇలు అందరుూ వేరు కానీ ఇక నాకే దూరం ఉన్నా అని నేను పోలేదు
ఎందుకు మరి మాటలు ఇవ్వేమో
మాటలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే వాళ అట్లా తాగేసరికి వాళ్ళు వచ్చి మండలి అనే అన్నమాట
ఆ
నల కానీ పెళ్లి వీచి రానిే ఏ మళ పోయట
ఆ
పొయ్యరు నాన్నమ్మ గట్ల అందరూ పొయ్యిండ్రు ఆమె కూడా మళ్ మా పెదనాన్న పెద్దమ్మ బిడ్డ పెద్దమ్మ కొడుకు వేసుకున్నది దూర అమ్నగర్ లోనే ఒక ఊరు ఉంటది ఆ ఊర అమ్ బడ చేస్తున్నది పెద్దమ్మ కొడుకి ఆయన కూడా బయటోడు కూడా కాదు
ఆా
అదికేగా సైలెంట్ కున్నార అ మలయన లేనిపోనివి చెప్తే వాళ్ళ సంసారం ఆగం అయితది కదా
అంతే కదా
ఆ అంతే
వందఅబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలంటారు
హ్మ్మ్ ఉన్నరు అమ్మాయిలు ఉన్నరు కానీ చదుకునే అమ్మాయిలు ఉన్నరు అందరు మంచిగా సదివే అమ్మాయిలు గూడ ఉన్నరు గగనీం పల్లెటలో స రాలేాలి
హిం
మొగిలిచర్ లనే స ఉంటారంట బాగా అమ్మాయిలు చిన్న చిన్న పిల్లలు పెదోళ్లు గూడ ఉన్నారంట వేరేంటైనా చూసిండు మా అక్క వాళ్ల బావ అల్లెసిర్రు
అక్కడ్నుంచి ఇక్కడ ఇతర ఇంతదూరం
అదే తెలుసుకోవాలె తెల్సుకుంటే అల్లు ఎవరన్న ఉన్నారో ఆ మ్మాయిలే చూసి ఎస్తా ఇద్దరు అమ్మాయిల విల్ల అమ్మాయి అబ్బాయి ఉన్నారా మాటర్ మొత్తం తెలుసుకోలే
ఆఆ
ఇద్దరు అమ్మాయిలు ఉన్నొలోది కూడ సంబంధం ఒకటొస్తే ఆ అమ్మాయ్ బాగ స్టిల్స్ బాగ్ ఫొటోస్ దిగింది ఫొటోస్ దిగింది స్టయిల్ స్టయిల్ ఫోటోస్ స్టయిల్ స్టయిల్ గున్నది మనిషి వ మె అంత స్టయిల్ మెయింటేన్ చేస్తుందంటే కచితంగా ఎవర్నో ఒకర్ని మెయింటేన్ జేస్తూ అన్నను వద్దన్నాడు
కథం
అట్లన్నాడు అది పొయి మళ్ళీ ఇది ఒకే అయింది అని ఇది ఇగ ఎట్లుంటాదో మరే
ఈ అమ్మాయ్ చదుకుందటన
ఈ అమ్మాయి సదుకున్నటున్నది హిం డీటెయిల్స్ మొత్తం తెలుస్కోలె
హా
హ్మ్మ్ అవునా
ఇల్ లొక్కసారి పోయి సు సస్తే డీటెయిల్స్ డీటెయిల్స్ అన్నిీ పోతే సదుకున్నద లేదా ఎట్ల ఎంకత అన్నది ఈ అమ్మాయ్ ఒక్కతేనటన మరి
అదే ఒక అమ్మాయి ఒక అబ్బాయా లేకపోతే అదా నాక్ క్లారిటీగా తెల్వది నేను ఐన చేసిండు నాక్ ఫోన్ కని నేను మాట్లాడేస్తుద లేేనప్పుడు చెప్పడానికి చేసేదిా పాపా కికు ఇంకేంటి